అ హలో. ఏంది నమస్ గుడ్ ఈవినింగ్ నమస్కారము. ఏం జేస్తున్నారు.
నీ ఊరికనే ఉన్నాను. జస్ట్ ఎట్లా నే కూర్చున్నాను ఎంజేస్తున్నారు? ఎలాస్ ఎలా. జరిగినది ఈరోజు.
హా ఈరోజు ఓకే ఆ ఈరోజు ఇంట్లో మొత్తం మార్నింగ్ నే.
మొత్తం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే సరికి పనులే. స్కూల్ కి ఏళ్ళారా.
ఆ లేదండి ఈరోజు లీవ్ తీస్.
ఈరోజు లీవ్ తీసుకున్నాను మేము. ఒక ఒక పక్క ఉన్న వాళ్ళకి ఫాస్టన్‌ చేపించాము. ఆహా ఆహా స్కూల్ కెళ్లలేదా.
వెళ్లలేదండి.
ఈ గ్రూప్ ది ఓటిఆర్ చేసారా అండి మీరు. ఏసేస్తున్నానండి ఇప్పుడు ప్రజంట్. సర్టిఫికేట్స్ కావాలండి దానికి.
ఆ దానికి ఆధార్ అ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్.
ఇంకా.
ఇంకము. మేము మేము ఒరిజినల్ మేము స్కాన్ చేసుకుంటున్నారా అండి. ఆ టెన్త్ అంటే అన్నీయా.
ఆ ప్రజెంట్ అన్నీ అన్నారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకాం ఇంకా వెళ్ళాలే.
ట్వంటీ సిక్స్ త్ కావచ్చు కదండీ లాస్ట్.
అవును లాస్ట్ రోజ్ ట్వంటీ సిక్స్ అండి.
అది అప్రూవల్ అవుతదో అర్థమవ్వట్లేదు. ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ లేవంటున్నారండి.
లేవా ఏమొ తెలియదింక.
అడగాలింక ఇంకా మరే. చల్ ఏంటిదంటే ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ ఇంకా క్యాస్ట్ వచ్చేసి ఒక రోజులు వస్తాది. కానీ. కి నన్ క్రిీమిలియర్ కే ఒక టూ డేస్ పడు ఇప్పుడు మనము మీ సేవ కెళ్ళి. క్యాస్ట్ అప్లై చేసేటప్పుడు ఇన్కం అప్లై చేసినప్పుడు ఏమన. కొనాలన్నారు నోటర్ నోటర్ ఐడి. నోటరీ అవసరం ఇన్కమ్ కు నోటరీ అవసరం లేదు నాన్ క్రిమిలర్ కు నోటరీ కావాలా. అప్లై చేసే ముందు మరి అడగండి అని అన్న రయితే. నోటరీ అవసరం లేదు ఇంకా ఇన్కమ్ కు నోటరీ అవసరం. అవసరం లేదు ఇన్ ఇనక్కమ్ కు ఇన్కమ్ కు నోటరీ. ఎప్పుడు అవసరం లేదు ఒకవేళ మన ప్రీవియస్ ఉన్నది కదా మనక్. ప్రీవియస్ డిస్టిక్‌ ది ఏ డిస్టిక్ అయితే ఉన్నదో దాంది ప్రీవియస్ ఒకవేళ ఉంటే గనక అవసరం లేదు ప్రీవియస్ లేకుంటే గనక తప్పనిసరిగా మనకు నోటరి కావాలా
ఆ
అయితే నాన్ క్రీమి లేయర్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇది మన క్యాస్ట్ అంటే క్యాస్ట్ పర్టికులర్ పర్సన్ది క్యాష్ అని చెప్పేందుకు ఎంఆర్ ఆఫీస్ నుంచేళ్ళి ఇస్తున్నారు అండి ఏం ఇస్తున్నారు అంటే మన ఇదే నోట్ మన సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటే రేపటి రోజు జాబ్స్ పడ్డా కూడా ఏ ఏ క్యాస్ట్ వాళ్ళకి అట్లా ఉంటది కదా దాన్ని ఇచ్చే ఇచ్చేటట్టు అంటే అంటే క్యాస్ట్ వైజ్ ఇ క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ వైస్ క్యాస్ట్ వైస్ ఇచ్చేటందుకు వీళ్ళు ఏం చేస్తున్నరంటే ఏ క్యాష్ట్ ఎంత ఉన్నది ఏంటిది తెలుసుకుంటే అంత పర్సెంటేజ్ తోని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఇది అందుకే ఇది కొత్తగా పె టరండి ఇది ఈ ప్రీవియస్ టైమ్ మనం గ్రూప్స్ రాసినప్పుడు ఇది లే కుండే ఇది లేకుండా ఇప్పుడు ఇప్పుడు పెట్టినారు ఇప్పుడు ఇప్పుడు పెట్టినారు ఇప్పుడు కంపల్సరీ మ్యాండేటరీ ఆట టా ఎం సి ఏ అది నాన్ క్రిమి లేయర్ ఆక్చుఆల్ అంటే అది టూ డేస్ టై పడుతుంది ఇది ఇన్కమ్ ఇంక కాస్ట్ వచ్చేసి వన్ డే ల అయిపోతుది ఇరవై ఆరు ట్వంటి సిక్స్త్ ట్వంట సిక్స్త్ ఆర్ ట్వంట ఫిఫ్త్ ఇగ ఎక్స్ట్రా కాదని చెప్తున్నారు మరి చూడాలి మరి ఇప్పుడు ఆల్రె తెలియదు చూసిన తెలుస్తుంది చాలా మంది చాలా మందికి తెలియదు మరి ఏం చేస్తారో మరి ఆల్మోస్ట్ మీది అయిపోతుందండి మీరు అయిపోతుంది ఎందుకంటే మీకు ఇంకా అప్రాక్సిమేట్లీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ ఉన్నాది కద ఇంకా
అవునను అదే
అట్లా అన్ని అయిపోతాయి మీది ప్రీవియస్ టైమ్ ఓటీఆర్ ఉన్నదా
ఆ ఉన్నదండి
అయితే ఎడిట్ చేయించుకోవాలా ఇప్పుడు ఎవరైతే ప్రీవియస్ టైమ్ ఓటిఆర్ లేదో వాళ్ళు మళ్ళీ న్యూ న్యూ చేసుకోవాలా దానికి ఏమేమి అడుగుతుందనీ అంటే ఇదే మొత్తం అన్ని కానీ చార్జెస్ దానికి టూ హండ్రెడ్ తీసుకుంట న్నారు దీనికి వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు
ఆ అదే మీ వాళ్ళకి తీసుకుంటలేరు
ఆ మీ వాళ్ళకి మీ వాళ్ళకి టూ హండ్రెడ్ అన్నారు తిసుకుంటున్నారు
అవును
ఓల్డ్ వాళ్ళకు ఎడిటింగ్ ఏ కదా
అవునవును
వాళ్ళ దగ్గర కొంత తక్కువనే తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఫామ్ ఫిల్ చేసరండి
అవును పామ్ ఫిల్ చేసాను మళ్ళీ జిరాక్సేస్ పెట్టి రాజా అడి రేషన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ యాడ్ చేసాను తీసుకెళ్ళాను బట్ అప్పుడు సర్వైరూ డౌన్ అవడం లేదండి ఫోర్ ఓ క్లాక్ కి రమ్మన్నారు అయితే ఇంకా ఈవినింగ్ అయిందనే ఇంకా వెళ్ళలేదు రేపు మా రేపు ఈవినింగ్ వెళ్ళి ఇచ్చేసి వస్తాను
ఆ కొంచెం అది చేసుకోండి ఎందుకంటే లాస్ట్ టైమ్ లో ప్రీవియస్ టైం ఇట్లనే ఏమైందంటే ట్వంటీ ఫిఫ్త్ నేను పోయినా సారీ అప్లై చే అయితే వాళ్ళు ఏమన్నారు అంటే ట్వంటీ ఫిఫ్త్ మన ఈరోజు లాస్ట్ ఇక సర్వర్స్ అనేవి బాగా ఇబ్బంది పెడతాయి లాస్ట్ లో ఓపెన్ కావవి
అవునా సరే సరే రేపు కంపల్సరీ చేయించుకుంటా నేను
కంపల్సరీ ఎందుకంటే లాంటే లాస్ట్ హర్ర బరి లా సైట్స్ అనే ఓపెన్ కావండి చనా ఇబ్బంది చేస్తుది లాస్ట్ లా ఈ ఇప్పుడు ఇది కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పారు ఎవరైతే మన ప్రిపేర్ అవుతారు కదా
హ
ఒకటి దీనిలా రెండు రకాలు ఉన్నాయట ఒకటి ఒకటి ఏంటిదంటే అ జాబ్స్ పడితే టిఎస్ పిఎస్సి నుంచి వెళ్ళలి విడుదల చేసే దానికి ఇది ఓటిఆర్ కావాలా ఒకవేళ టీఎస్ పిఎస్ కాకుండా ఇంకోటి వేరేది ఉంటద అట ఏదో సైట్ సంమ్థింగ్ డైరెక్ట్ దానికి ఓటీఆర్ అవసరం లేదు
పిఎస్పిస్పి అంటే హోటల్ కంపల్సరీ
టిఎస్పిఎస్ ఈ టిఎస్పిఎ ఐడి కంపల్సరీ
ఓకే దానికి ముందు ఓ పి ఎస్ ఆ ఏం అన్నారు
సంథింగ్ సిసి సితో సిసి ఏమో ఉన్నదండి దాంతో స్టార్ట్ అవుతది మేబి ఫస్ట్ లెటర్ దానికి అవసరం లేదు వీళ్ళు ఏమంటున్నంటే అంటే మేము ఒకవేళ వీల అయితే కనక మేము దాని నుంచి నోటిఫికేషన్ ఇస్త ఇస్తా లేకపోతే ఈ దీని నుంచ నోటిఫికేషన్ ఇస్తాం టిఎస్పి ను నోటిఫికేషన్ నిస్తే మీకు పఎస్ పఎస్ ఐడి అనే క్రికెట్ క్రికేట్ కావాలా దాంతోనేైతేస దా మ మాన్యువల్ చేసుకోవచ్చు ఇప్పుడు మాన్నుయుల్ అంటే అదే ఉంటుంది కదండి మనం ఫట్ చేయిుఇంచు కో పోదామా అంటే దా కర్ణాటక పోయి అప్లై చేపోదు అట్లా ఇప్పుడు దానికి ఉంటది ఏమో అండి మోర్ దెన్ టెన్ థౌసండ్ అంటున్నారు కాని ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ అయితే ప్రీవియస్ వాళ్ళకి ఇచ్చేసిన అని అంటున్నారు చూడాలి మరి అంటే ప్రీవియస్ విఆర్ఎస్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసినట్ అ ఎ రూ ఆ గ్రూప్స్ కాదు మన ఇది జిపిఓ
జీపిఓ జీపియో మీన్స్ ఆట ఏంటిదండి
అదే ఫస్ట్ విఆర్ ఉండే కదాండి
ఆ ఓకే దాని జీబిస్ లాగా ఓకే
విఆర్ఓ ను విలేజ్ రెవెన్యూ ఆఫిసర్ దాన్ని ఏం చేసేలాంటే తీసేసి గ్రామ పాలన ఆఫీసర్ అని పెట్టారు జస్ట్ విలేజ్ తీసేసి
ఆ గ్రామ పాలన ఆఫీస్
ఆఫీసర్ అని ఎట్టి జస్ట్ ఒక సెంటర్స్ మార్చారు డూ మాత్రం మొత్తం అవి ఇంకోకటి ఏంటింటే ప్రీవియస్ టైమ్ ఇంటర్ తో ఎలిజిబుల్ ఉండే ఈ ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ కాదు
ఆగీ
ఇప్పుడు డిగ్రీ ఎలిజి ఎలిజిబిలిటీ ఇప్పుడు డిగ్రీ ఇంటర్ ఎవరికంటే ప్రీవియస్ టైమ్ ఎవరి ఎవరన్న మన ఆల్రెడీ చేసి ఉంటారు కదా విఆర్ఓ గాని కాకపోతే ఈ ఆ ఇదే వీళ్ళు చేసి ఉంటారు కదా వాళ్ల్కి ఏంటి ఇది అంటే అంటే వాళ్ళ కూడా టెస్ట్ పెడుతున్నారు ఒక టెస్ట్ లో వాళ్ళు పాస్ అయితే మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ లేకపోతే
ఎలిజిబుల్ కాదన్నంటే ఇంకా వాళ్ళకి అంటే లాస్ట్ టైం ఎట్లానో వచ్చారు జాబ్స్ నెక్స్ట్ టై చాలా మందికి జాబ్స్ ఇంకా రావ రావాలని ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకో కండిషన్ పెట్టినట్టు ప్రమోషన్ లాగా
ఆ అదే
దచడానికి వెళ్ళామయితే చాలా మంది సీనియర్స్ వచ్చ రాసారు ఎగ్జామ్స్ సో గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇట్లానే టెస్ట్లు పడుతున్నారు ఇప్పుడు ఎచ్జిటి పోస్ట్లు కొట్టారు కదండి సో వాళ్ళకన్నా ముందు ఓల్డ్ టీచర్స్ అంటారు కదా గవర్నమెంట్ టీచర్స్ ఎడ్జెస్ట్ పోస్ట్ లో సో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంపల్సరీ ఎగ్జామ్ వెేయడం కంపల్సర
ఎవరిగా ఇదే విప ప్ర ప్రి
మమల్ని గవర్నమెంట్ టీచర్ పోస్ట్లల్లో కూడా ఇది చేపట్టారండి ఇది ఇప్పుడు తెడతే ఆ వాళ్ళ కూడా పెట్టారు సో వాళ్ళులా ఈ ఇయర్ అప్పట్లో ఎగ్జామ్ లో చాలా మంది సీనియర్స్ కూడా వచ్చారు లేకపోతే మళ్ళీ వాళ్ళకి జాబు తీ
ఉన్నదన్నటండి ఇంకా వాళ్ళ పేస్లో వేరే వాళ్ళని యాడ్ చేస్తారని అంటున్నారు ఆహా అంటే ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళకు మినిమం నాలెడ్జ్ ఉన్న
ఆ మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ కంపల్సరీ డెట్టు లో అది ఇప్పుడు ఎగ్జికటి పోస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళ ఎగ్జామ్ రాయడమే తప్పదం వాళ్ళ పర్మనెంట్ జాబ్స్ కాదంట ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక టటీచర్ జాబ్ వస్తే వాళ్ళ ఒక ఫార్టీ ఇయర్స్ అ రిటైర్మెంట్ అయిన కాకుండా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కంపల్సరీ మళ్ళీ ఎగ్జామ్ రాయాలంట
ప్రివ్యూస్ టైమ్ లో ఎట్ల లేకుండా
లేదు ఇప్పుడు ఈ నచ్చింటే కదా అప్ప నుంచి ఉన్నది
ఈ రూల్స్ మారినయి
ఆ
ఫస్ట్ ఫస్ట్ ఎట్లా లేకుండే ఫస్ట్ ఎ ఎట్లా ఉండేది అంటే ఫస్ట్ వేరలా ఉంటే కదా
ఆ అది వేరే అప్పుడప్పుడు ఏంటంటే సీనియర్ వాళ్ళకి మంచి సీనియర్ అయ్య వాళ్ళకు వాళ్ళే ఓన్డ్ టీచర్స్ ఉంట ఉండే వాళ్ళు వాళ్ళ రోజు పించిని వచ్చేది సో అలా లేదు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా చాన్స్
అన్నట్టు రేవంత్ రెడ్డి ఇన్యూ ప్రాసెస్ ఓకే అండి మీతో మాట్లాడి చాలా సంతోషకర అనిపించింది చాలా అమూల్యకర విషయాలు చెప్పారు మీరు నాకు
అవునండి సరే అండి ధన్యవాదాలు ఓకే అండి ధన్యవాదాలు